ఓ
హలో బాగున్నారా హలో బాగున్నారా హలో
హలో చెప్పు మే మాట్లాడు మె నాకి వాయిస్ స్లోగా వస్తాంది
అవునా బాగున్నావా అంటి పల్లవి
ఆ
బావున్నావ మే
నీకు బాగా ఇన్పడతాంద నా వాయిసు
ఆ
ఆ బిస్ స్లోగోస్తాంది
బా నువ్వు నీతో మాట్లాడ అందుకే మాట్లాడకూడదనుకుంటా నీ నితో మాట్లాడితే ఈదోకటి చేసేస్తా సర్లే చెప్పు
సర్లే
ఇన్నపల్లేదా నాది నేను మాట్లాడే వాయిస్
వినపల్లే అదే ఎందుకు స్లో ఒస్తాంది నాకర్ధం కాల
సర్లే నువు మాట్లాడి నేను వింటాలే అయితే
సరేలే చెప్పు
మ్మే నువ్వే చెప్పు నేను ఇంట
నేను చెప్పలను వీళ్ళు ఏమి ఈరోజు సీతమ్స్లో
ఉమ్ ఆ చెప్పమే ఇనబడతాంది
సీతమ్స్ లో ఇది జరిగింది మే ఫెస్ట్
ఆ ఒ నీ ఫ్రెండ్ వాళ్ళ కాలేజీ లోనా
వెళ్దాం అనుకున్నా
పేర్లు పేర్లు వాడొద్దు పాప
ఎందు స్లో వస్తంది నాకి నువ్వేం ఏం మాట్లాడుతున్నావొ అస్సలు వినపల్లే
సర్లే మాట్లాడు
మీకు కొంచం నువ్వు స్పీకరు
ఆ దగ్గర పెట్టుకొని మాట్లాడతాన్న పల్లవి
ఆ ఇప్పుడు వినపడుతాంది దగ్గర పెట్టుకునే మాట్లాడుతాన్న నింది
ఆ సరే అయితే మాట్లాడు
ఆ అదే వాళ్ళు సీతామ్స్కి వెళ్ళిన్నారు మే వెళ్ళ లా అనుకున్నాను
ఆ ఏ
ఏం లే నేనేం పోస్టర్ ప్రజెంటేషన్ చయాలే ఆ పిల్ల నందిని అడిగిం ది నేను చేసినావి అంటే ఈ పిల్ల అవి మా కాలేజ్ లో దానికి చే సినింది
ఛి ఛి ఛి మె మె మె మె పేర్లు వాడొ ద్దు పేర్లు వాడొద్దు
ఇప్పుడు మళ్ళా గట్టిగా మాట్లాడు
మే నేమ్స్ వాడకన్నా మాట్లాడతావా
ఏమియా
నేమ్స్ మా మాట్లాడకన్నా మాట్లాడతావా
మాట్లాడు సోద్ మాట్లాడకుండా మాట్లాడతావా అంటాన్నవ
కాదు నేమ్స్ వాడకుండా మాట్లాడతావా
నేమ్స్ వాడకున్నా మాట్లాడలా
ఆ నీం పేరు నేను రెండు సార్లు పలికి సచ్చి పోతి
అవునా
అందుకే మే నీకు కాల్ చేయ్యకూడదని అనుకున్నాను నీతో చేసేట్లా జరుగుతాదని
ఆ
నీకు కాల్ చేస్తే ఇట్లా జరుగుతుదని నాకు తెలుసు చెయకూడద అనుకున్నా
అవునా
సర్లే మాట్లాడు
అరే
మాట్లాడు పా ఏదో ఒకటి
ఆ మాట్లాడతన్నా ఏదో ఒకటి మాట్లాడాల ఏదో ఒకటి మాట్లాడాలన్నప్పుడు మాట్లా మాటల్ దొరకవు
ఓ వచ్చినారా సీతామ్స్ కాలేజ్ వాళ్ళు మీ కాలేజ్ కి ప్రమోషన్స్ కి సీతమ్స్ కాలేజ్ వాళ్ళు మీ కాలేజ్కి వచ్చినార ప్రమోషన్స్
ఆ ఓకే మేము ఈ వేరే కాలేజ్ కి వెళినం పోస్టర్ ప్రజెంటేషన్ ఇ ఇవ్వలేదు
ఓహో ఏక్
నిజం చెప్తన్నాను మాట్లాడ ఏం మాట్లాడాలో అర్థమే కాదు ఆ ఇంకా ఆ గ్యాస్ గ్యాస్ అయిపోయింది కదా మా హాస్టల్లో
ఆ
హాస్టల్లో ఫుడ్ తక్కువ చేస్తున్నారు. మ్మె తక్కువ కాదు గ్యాస్ అంటే ఇడ్లీ అవి ఏం పెట్ల ఈసారి
ఓహో
ఆ గ్యాస్ షార్టేజ్ వల్ల అవేం పెట్టడంలా
ఆహా పొయ్యి మీద చేస్తాన లేకపోతే గ్యాస్ ఉన్నాయా ఓహ
తెల్లారీ కూడా జస్ట్ చిత్రాన్నం కలిపేసి పెట్టేసినార అంతే
ఆహా
గ్యాస్ ప్రాబ్లం ఓచ్చింది.
మ్
హు మాకి రేపు వర్క్ షాప్ ఉంది రేపట్నుంచి
ఏ వర్క్ షాపు
అది దాని పేరు ఏం పేరు బిఎల్ఎస్ఐ మీద వర్క్ షాప్ ఉంది.
ఆహా మాకు ఉన్నయ్ ఈరోజుడితో వర్క్ షాప్ అయిపోయింది. ఎంబడెడ్ సిస్టమ్స్ మీద ఈరోజుడితో మాకు ఎంబడెడ్ సిస్టమ్స్ ది వర్క్ షాప్ అయిపోయింది.
వునా దానికి మనీ కట్టమన్నారు సో మనీ కట్నాం మ్
ఎంత కట్టమన్నారు
ఆ మీకూడా కట్టమన్నార ఎంత కట్టమన్నారు
మాకు ఎంబడెడ్ సిస్టమ్స్ కయితే ఏమి కట్టమని చెప్పలే. అప్పుడు విఎల్ఎస్ అయిది ఒకటి జరిగినింది. అప్పుడు త్రీ త్రీ ఫైవ్ కే త్రీ పాయింట్ ఫైవ్ కే
ఆహా
మీకు
మాకు ఫోర్ హండ్రెడ్ కట్టమన్నారు త్రీ డేస్ కి
మ్ హు
రేప్ సెకండ్ సాటర్డే ఐన హాలిడే ఇలే హాలిడే ఇస్తే మా ఫ్రెండ్స్ అంతా ఇంటికి వెళ్ళాల అనుకుంట్రి ఐన వాళ్ళీలే
ఊ
వచ్చిన కాబట్టి ఇప్పుడే వెళ్ళాల అనుకోల
ఓహో మొన్నే ఓచ్చినావ ఏం లే తిరుగు త ఉంటావ్ వారానికొసరి నువ్వు తిరుగుతా ఉంటావులే వార రానికి ఒకసారి
మూతిలే అట్లేం కాదేడా ఇంకా గ్యాస్ షార్టేజ్ చెప్పినా మ్ ఇంకేం టాపిక్ ఉంది నేను నీతో చెప్పాలనుకుంది ఆ
తెలీదా మై
తిన్నలేద్ అన్నవా
ఆ తిన్నావా తినలేదా
తిన్న అబ్బా తిన్న అదే చెప్తాన గ్యాస్ ప్రాబ్ ఆ ఇంకొకటి ఏమంటే ఇక్కడ మా కాలేజ్ లో దేవుని పెట్టినారు. దాని వల్ల చికెన్ గుడ్డు అవీ ఎవర్ పెట్టలా ఫాన్ ఆ ఏమెదం మెస్ లో పెట్టందే గాక క్యాంటీన్స్ లో ఎక్కడ అమ్మనీలే ఫుడ్ స్టాల్ లో కూడా
ఓహో
ఆ అట్లా జరిగింది ఉ
డ్రామా ఏం చుల్ల డ్రామా ఏం చూడలేదా
ఏంటి
డ్రామా డ్రామా
ఆ దా డ్రామా గురించి ఇప్పుడు గుర్తు చేసి ముందే గుర్తు చేయాలి కదా ఏం మాట్లాడలో అని చూస్తాన్న నేను
అది ఎత్తుతావలే అనుకున్నా కానీ నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు
ఆ నాకు అదో చెప్తాన్నా ఆ ఏం చెప్తా అంటె డ్రామా గదా ద ఫస్ట్ ఫారెస్ట్ చైనీస్ లోనే జుసిన
చైనీస్ లో అర్త వైతుందా సప్ రైటిల్సా
సుబటైటిల్స్ చూస్నా అంతే అది అర్థం కాలా నాకి అ శిషి శిషి ఆశిషి ఏదో అది నేర్చుకున్నా థ్యాంక్ యూ అంటారు శిషేన్ శిశు ఎందో అట్లా అంటారు థ్యాంక్ యూ అనే పదం అది కూడాడిప్పుడు మర్చి పోయినా
ఆహా
ఆ అప్ప ఆ డ్రామా ఉచ్చానికి అంత ఉప్పది మొగిటే అర్థమైంది మళ్ళ ఏమి అర్థం కల ప్ప చూస్తా చూసినాం అప్పటికే నాకు హెడ్ హెక్ ఉండే
ఉ
చూడాము నేను ఫోనే తీయలా ఇంటికాడ హెడ్డేక్ వల్ల హడ్డేకెందుకు వస్తుందంటే ఇంకా ట్రెస్సు ఇది అది అంటారు కానీ నాకు అర్థం కలిసి వచ్చ తగ్గించుకోవాలి ఎం చేస్తావ్ ఉ ఇంగా వెన్ లైఫ్ గీవ్ యూ ట్యాంగిన్స్ చూసినవ ఇంటికాడ బా నచ్చింది బాగా నచ్చిందంటే ఎం బోర్గొట్ల టూ ఎపిసోడ్ చుసిన
ఉ
ఆ బోర్ అనిపియ్యలే మంచిగానే ఉంది
ఉ
ఆ చూద్దాము అనుకున్నా ఇంకా చూ వద్దు చూ అంటే ఇట్లే చూస్తా ఉంటా అని ఫైతాన్ నేర్చుకోవాల అనుకున్నా అందుకని న్ నేర్చుకుంటన్నాం నాకు ల్యాప్టాప్ తీసుకోవాల గదా మా రూమ్ ల వాళ్ళ తానా ల్యాప్టాప్ తీసుకొని
ఉ
ట్రై చేస్తాన్నా చేయడానికి ఇప్పుడు హ్యాక్ సంక్రాంతి లో ఎందో ఏం చేసినానో నాకు తెలీదు టెన్ పాయింట్స్ వచ్చినాయి మూడు ప్రాబ్లమ్ మూడు ప్రాబ్లమ్ జెసిన చానా కష్టం చోంగ ఉంటాయి ఆ హ్యాకర్ ర్యాంక్స్ లో ఇట్లా కాదని చెప్పి నేను ద అది చాట్ జిపిటి తో అడిగిన అనమాట
ఎ
ఉ ఎట్లా చదవాల అంటే పైతాన్ బేసిక్స్ కవర్ చేసిన తర్వాత ఆ ఏమి స్ ఉంటుంది ఉప్స్ తర్వాత డిఎస్ఎ ఉంటుంది నేను నేను ఫిక్స్ అయినామె ఎస్ డిఏ రోల్ క వెళ్ళలా అని
ఉహు
ఆ ఎంటి ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ గాని ఆ సైట్ వేల వెళ్తే చెక్ అవును వాళ్ళు హిందూ వాళ్ళు చెప్పతున్నారు చూడు సైట్ రేల్ వాళ్ళు ఆ పిల్ల ఎందో నెట్వర్కింగ్ అనింది చూడు అది సాఫ్ట్వేర్ మే మనది మనది సాఫ్ట్వేర్ కొంచెం కలిపి ఉంటుందంతే
ఆహా
ఆ అది ఎట్లాంటే దానికి కూడా ఫుల్ అంటే జాబ్ ఓపెనింగ్స్ చానా ఉన్నాయి దానికి కాంపిటీషన్ తక్కువ ఉంది ఓపెనింగ్స్ ఎక్కువ ఉన్నాయి దానికి అదెందుకు వెళ్ళలేదంటె చానా మంది అదే ఏమన్నా ఎర్రర్స్ వస్తే అట్లా మనము కొందరు ఇబ్బంది పడిపోతారు కదా కనిబెట్లేక నేను ఏం చెప్పినాను నాక్ ఎర్రర్స్ కనిపెట్టేది అట్లాంటె ఇష్టాము అని ఎందుచెప్తే దానికి అప్పుడు ప్రిఫర్ చేసింది ఎస్డిఏ రోలు ఇట్లాంటివి ఉన్నాయి వాటికి మ్ ఐ కా ఎస్ సైట్ రియలబిలిటీ చెక్ అయితే ఇష్టము ఆచ్చి ఇష్టమ్ అంటున్న బాగుంటుంది అని చెప్పింది మ్ కానీ నేను సైడ్ రిలబిలిటీ లేంఅంటే ప్రోగ్రామింగ్ ఉండదు మె ఫైతన్ బేసిక్ చాలు తర్వాత ఎన్నెన్నేన్నో అదేన్నో చెప్పిన్ చూడు ఆ పిల్ల అదీను లీనెక్స్ నేర్చుకోవల్ల అవిరెండు నేర్చుకోవల్ల
ఆహా
చాలు ఓపెనింగ్స్ బావున్నాయి ఆ చాలా మంది రిక్వైర్మెంట్ ఏఐ కూడా రీప్లేస్ చేయక చేయలేకుండా అట్లా అంటే ఏఐ డామినేషన్ తక్కువ అంటే ఎఐ కూడా ఎర్రర్స్ చేస్తా ఉం టుంది కదా మనకి ఏ మన పని ఏమి ఎర్రర్స్ చేసింది కనిబెట్టడం కదా అట్లా మ్
ఓకే ఓకే ఇంకేమి సరే అయితే మళ్ళీ చేస్ తా బయ్
మళ్ళీ జేస్తావా
ఆ మళ్ళీ చేస్తా
సరే బాయ్